హలో హలో గుడ్ ఈవినింగ్ మేడం
హలో
హలో ఆ గుడ్ ఈవినింగ్ మేడమ్
గుడ్ ఈవినింగ్ చెప్ చెప్పండి మేడం వినిపిస్తుందా మేడం మీ వాయిస్ క్లోగా వస్తుంది
ఆ వినిపిస్తుంది నాకు వినిపిస్తుంది క్లియర్ గానే మీకు వినిపిస్తుందా ఆ ఆ సిగ్నల్ సిగ్నల్ రావట్లేదు మీ ఫోన్ ది క్లారిటీగా రావట్లేదు
అవునండి చాలా స్లో గా వస్తుంది సౌండ్
అవునా నాకు మాత్రం బానే వినిపిస్తుంది గట్ గట్టిగ
ఆ పర్లేదు మరి చెప్పండి మేడం మీకైతే విన్ వినిపిస్తుంది కదా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఇంకేంటండి విష్ విశేషాలు ఏం చేస్తున్నారు
ఏం లేదు వండి మేడం మీరే చెప్పాలి
ఆ మొన్న హోలీ పండుగ జరిగింది కదండి మీ ఇంట్లో హోలీ ఎలా జరుపుకున్నారు
హోలీ ఇగా ఎక్కువ అయితే ఏమి మేము ఇది చేసుకోలేదు కానీ కానీ ఇప్పుడు ఉగాది అనేది బాగా చేసుకుంటాం అండి మా దగ్గరా
అవునా ఏం చేస్తారండి ఉగాది రోజు
యాక్చువల్ గా ఈ ఉగాది పండగ అనేది ఈ తెలుగు ప్రజలకీ కొత్త సంవత్సరం పండగ కదండి ఇది ఆంధ్రప్రదేశు మ మరియూ తెలంగాణ రాష్ట్ర చ్చలో ఎంతో ఆనందంగా జరుపుకుంటామండీ ఇది చైత్ మాసము మొదటి రోజు ఉగాది పండుగ జరుపుకుంట ారండి ఉగాది అనే పదం అనేది యుగాది నుండి వచ్చిందండి దీనికి కొత్త అర్థము యుగ్ దానికి ఆరంభం అని అన్నమాట
అవునండి
ఈ రోజు ప్రజలందరూ ఉదయం తొందరగా లేచి స్నానాలు చేసి
మ్మ్
క్కలు వేసుకుంటారండి ఇల్లు ముందు
ఆ
లు అంటే రంగోలి వేస్తారు మరియు మామిడి ఆకులతో తోరణాలు కడతారు దేవుణ్ణి పూజించి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారండి ఈ ఉగాది రోజున ప్రతి ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారండి ఇందులో వేప ప్వు ఆ మరి బెల్లము చింతపండు మామిడి ముక్కలు మిరపకాయలు ఉప్పు వంటి పదార్థాలు ఉంటాయండి ఈ పచ్చడిలో ర చూలు జీవితంలోని సుఖము దుఃఖము కోపము ఆశ్చర్యము మరి భయము చేదు అనుభవాలని అన్నిటికీ సూచిస్తాయండి అయితే ఈ రోజు ఈ పంచాంగ శ్రావణం కూడా జరుగుతుందండి పండితులు కొత్త సంవత్సరం ఏం జరుగుతుందో అనేది ఈ పంచా పంచాంగం ద్వారా చెబుతారు అందువల్ల ఉగాది పండుగను తెలుగు ప్రజలు కొత్త ఆశలతో ఆనందంతో మరియు శుభారంభంగా జరుపుకుంటారండి చిన్నగా చెప్పాలంటే ఈ ఉగాది అనేది తెలుగు వారికి కొత్త సంవత్సరం పడ్డదండి
అవునవును
రండి దీని గురించి మరీ
నిజమేనండి మీరు చెప్పినట్టే తెలుగువారికి కొత్త సంవత్సరము మా ముస్లిం వాళ్ళకి మొహరం ఎలానో క్రిస్టియన్ వాళ్ళకి న్యూ ఇయర్ అలా తెలుగువారికి మాత్రం ఉగాది కొత్త సంవత్సరము మీరు చెప్పినట్టు పంచాంగాలు చూపించుకుంటారు మంచి రోజు చె కొద్ది రోజులు ఏ పని ఏ ముహూర్తాన స్టార్ట్ చేయాలన్నది కూడా ఆ రోజు కొత్త పంచాంగం ని చూస్తారు అయ్యగారులు ఎవరైతే ఉంటారో గుళ్ళలో వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం కాకుండా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆ కొత్త సంవత్సర సంవత్సరం కూడా మంచి అందరికి కలిసి రావాలని మంచి ఉండాలని చెప్పేసి మా సైడ్ అయితే స్వీట్ ని ఇస్తారండి మీరు చెప్పినట్టు ఉగాది పచ్చడి కూడా చేస్తారు షడ్రుచుల తోటి ఆరు రుచులు జీవితంలో కూడా ఉప్పు కారం తీపి అన్ని అనుభవించాలి అని చెప్పేసి దాని అర్ధము మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా తీపి ఉండాలని చెప్పేసి పూర్ణ పప్పాలని చేస్తారండి మా సైడు మళ్ళీ పానకము అట్లాంటివి కూడా చేస్తారు స్పెషల్ గా అయితే పూజ లెక్ ఎక్కువ చేస్తారండి కొత్త సంవత్సరం రోజు అందరు బాగుండాలి వాళ్ళ సుఖ సంతోషాల తోటి ఉండాలని చెప్పేసి పూజలు బాగా చేస్తారండి మీ దగ్గర కూడా అలానే చేస్తారు అనుకుంట
ఓకే అయితే ఈ మా ఈ మార్చి నెలలో మీకు శ్రీరామ నవ శ్రీరామ నవమి అనే పండుగ కూడా ఉంది కదండి ఇది మా దగ్గర కూడా బాగా జరుపుకుంటారంండి దీన్ని ప్రత్యేకంగా భద్రాచలం భద్రాద్రిలో ఎక్కువగా ఈ సాముల వారి గుడి ఉంది కాబట్టి టీం అక్కడ చాలా మంచిగా జరుగుతుంది అండీ అయితే ఈ శ్రీరామ నవమి అనేది ఈ హిందువుల ముఖ్యమైన పండగలు లో ఒకటండి
అవును కొత్త సంవత్సరం తర్వాత వచ్చే ఫస్ట్ పండగ అది
అయితే ఈ పండుగ స్పెషల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ పండుగను శ్రీరాముడు జన్మించిన రోజుగ జరుపుకుంటారండి. ఇది సాధారణంగా చైత్రమాసం శుక్లపక్షం ఈ నవమి తిదిి రోజున వస్తుందండి. ఈ రోజున భక్తులు ఉదయం ఆ భక్తులు ఉదయం స్నానం చేసి దేవాలయాలకు వెళ్ళి శ్రీరాముడు సీత సీతాదేవి లక్ష్మణుడు మరియు హనుమంతుడికి పూజలు చేస్తారండి. చాలా దేవాలయాల్లో ఇది సీతారాముల కళ్యాణం అంటే వాళ్ళ మ్యారేజ్గా ఎంత భక్తితో నిర్వహిస్తారంటే అంత భక్తితో నిర్వహిస్తారు. రండి ఈ భక్తుల రామ రామాయణము పారాయణం చేస్తారండి. మరి జై శ్రీరామ్ అని భక్తితో జరిపిస్తారు కొంతమంది ఈ ఈ రోజు ఉపవాసం కూడా ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తారు. మరి ఈ పండుగలను మనము ధర్మము నిజాయితీ కర్తవ్య నిష్ట వంటి మంచి విలువలను గుర్తు చేస్తుంది. ఎందుకంటే శ్రీరాముడు అనే ధర్మానికి ప్రతీకంగా భావిం చబడుతారండి. సో అందుకనే ఈ శ్రీరామ నవమి రోజు ఇలా జరుపుకుంటారు. శ్రీరామనవమి అంటే శ్రీరామును జన్మించిన రోజును ఆనందంగా జరుపుకునే పండుగ అండి ఈ ఈ రోజున శ్రీరావమి రోజు ఈ సీతాదేవిని మరియు రాముణ్ణి ఆ కళ్యాణం చేస్తారండి. మంచిగ చాల ఆ హైగా అంటే ఆ రోజు సీఎం వాళ్ళందరు వచ్చి ఆ తలంబ్రాలు పోసి చాల మంచిగా ఘనంగా జరుపుతారండి. మీ దగ్గర ఎలా జరుపుకుంటారండి శ్రీరామ నవమి రోజు
మా దగ్గర కూడా చాల గ్రాండ్ గా చేస్తారండి. మా ఊర్లో పెద్ద రాముడి గుడి ఉంది మీరు చెప్పినట్టు సీతరామునికి కళ్యాణం అంటే ఎలా ఉంటదంటే ఇది ఊర్లో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినట్టే ఉంటది మా ఊర్లో మాత్రం ఒక రోజు పచ్చని పందిరని చెప్పేసి ముందు రోజు నుంచే తాళ్ళ మేళాల తోటి ఆ పచ్చని ఆకులు తీసుకోవచ్చి పందిరి వేస్తారు గుడి ముందు వేసి అవును చ చక్కగా చాల బాగ చేస్తారు మా ఊర్లో పందిరి వేస్తారు పందిరి వేసి సాయంత్రం పూట మంచి ముగ్గులు వేసి మళ్ళీ తెల్లవారితే ఎలా పెళ్లి ఇంట్లో పెళ్లి హడావుడి ఉంటుంది గుడిలో కూడ అలానే ఉంటుంది. రాముడు తల్లిదండ్రులు అని ఒక ఒక జంట సీత తల్లిదండ్రులను ఒక జంట అలా రాముడిను సీత విగ్రహాని ప సీతని పట్టు చీర కట్టి మంచిగా అలంకరిస్తారు రామునికి కూడ ప పచ్చ పట్టు పంచ కూడ కడతారండి వాగుకి తీసుకెళ్ళి తెల్లవారే స్నానాలు చేపిచ్చి తాళ మేళాల తోటి గుడికి తీసుకొస్తారు సేమ్ పెళ్లి ఎలా చేస్త రో మా దగ్గర అలానే చేస్తారు అమ్మాయి వచ్చినట్టు పెళ్లి కొడుకు వచ్చినట్టు మళ్ళీ సీతారామునికి తలంబ్రాలకు ఒక విశిష్టత ఉంటుంది ఆ ఏవైతే వాళ్ళు తలంబ్రాలు వేస్తారో వడ్ల గింజలని మిషిన్ పట్టియ కుండా చేత్తోటి తీస్తారండి అది తలంబ్రాల పొ ట్టు అన్నది ధాన్యం పొట్టుని చేత్తో టీ తీస్తరు అన్నట్టు ఇది ఒక పదహారు రోజుల పండగ అని కూడ చెప్తారు అంటే మన శ్రీరామనవమి ఉగాది అయిన తెల్లవారు నుంచే ఈ కార్యక్రమాలు అన్ని మొదలు పెడతారు శ్రీరామ నవమి ఫస్ట్ పండగ ఎందుకు వస్తదంటే కొత్త సంవత్సరంలో దేవుని పెళ్లిళ్లు జరిగినాకే మనుషుల పెళ్లిళ్లు జరగాలని అందుకనే ఉగాది అయిన ప్రతి పదిహేను రోజులకే శ్రీరామ నవమి అని అనేది వస్తదండి
ఉమ్ చాల బాగ చెప్పారండి మీరు
ఉగాది అవును శ్రీరామ నవమి మీ రోజు పెళ్లి కూతురు తరపు నుంచి ఒక జంట పెళ్లి కొడుకు తరపు నుంచి ఒక జంట మళ్ళీ ఆ రోజు పానకం అని చేస్తారండి బెల్లం తో
అవునండి అది అందరిలో పంచుతారు
ఆ వడపప్పు పానకము అని చేస్తారు ఆ పెళ్ళికి వచ్చి ఆ సీతమ్మ వారి మెడలో తాలి కట్టేది అందరు చూడాలి ఎట్లా అంటే రియల్గా పెళ్ళి జరుగుతుందా అన్నట్టుగా అందరు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గు గుల్లోనే లోనే ఉంటారండి ఆ రోజు ప్రశాంతంగా పెళ్లి చూసి తలంబ్రాలు వేసి మళ్ళీ ఆ తలంబ్రాలు వేసే టై లో కూడా చాలా మంది తలం తలంబ్రాలను ఎరుకుంటారు ఎందుకంటే ఆ తలంబ్రాలు తెచ్చి వీళ్ళ ఇంట్ లో ఉంచుకొని వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు కూడా అవి వాడుకుంటారు
అంటే శుభం జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో కూడా శుభం శుభకార్య చేసినప్పుడు ఈ తలంబ్రాలని
ఆ వాళ్ళ ఇంట్లో కూడా శుభకార్యం చేసినప్పుడు ఈ తలంబ్రలాని దాంట్లో కలిపితే రాముడు సీత లాగా వీళ్ళ ఎల్లపుడు సుక్ ప్రశాంతుల తోటి ఉంటారున్నది భావన ఉంటది వీళ్ళలకు అందుకనే తలంబ్రాలు ప్రతిఒక్కలు కూడా ఎప్పుడైతే సీతాదేవి మీద వేస్తారు కదా చాలా తలంబ్రాలు అయ్యగార్లు వేస్తారు ఆ తలంబ్రాలని ఊర్లో కూడా కొంచెం కొంచెంగా పంచి పెడతారండి చాలా బాగా చేస్తారు మాఊర్లో
ఆహా చాలా బాగా చెప్పారు మీరు నిజంగా
క్యూ అండి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి